హలో హాయ్ బావున్నారా
ఆ బాగున్నామండి మీరు
ఆ బాగున్నానండి
హ్మ్మ్ ఏం చేస్తున్నారండి తిన్నారా
ఆ తిన్నామండి ఏం లేదండి జస్ట్ కూర్చుని ఆ ఫ్రెండ్స్ తో మాత్ర డుతున్నాం మార్నింగ్ అంతా ఉండం కదా కూర్చోని మాట్లాడుకుంటు కూర్చున్నం మేమా మేము వచ్చేసి ఈ రోజు మా పీజీలో ఫ్రైడ్ రైస్ చేశారండి అది అసలు ఫ్రైడ్ రైస్ లైక్ కాదు కాని అది తిన్నం పోవాలి కదా ఏదోకటి హ
యాడికి పోవాలనండి
హ హ అట్లా కాదండి ఏదో ఒకటి కొంచెం లోపల ఎల్లాల అలా అలా హ మళ్లీ ఏం తినుకోకుండా పడు కుంటే
అంటే పోవాలి కదా అంటే ఎక్కడికో అనుకుంటాం నేను
లేదులే ప్పు
ఆ
ఏంటో కొంత లోపల కడుపులోకి వెళ్ళిపోతే
ఓకే
కద అలా మేరం తిన్నారా
ఆ తిన్నామండి
ఆ
ఆ
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి
ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లలేదా
పె చదవడం తక్కువ అండి ఈ మధ్య ఇంట్లోనే ఫ్యామిలీతోోనే టైమ్ సరి సపోయింది మా అమ్మ మా నాన్నతోనే టైం సరిపోయిందండి
ఫ్యామిలీతోో టైమ్ స్పెండ్ చేయడం కూడా మంచిదే లెండి
ఊ ఆడ బయట పోతే ఖర్చులండి ఎక్కువ
అవును
ముందే పెద్ద చేతులు కట్ చేసాం ముందుకనేసి బయటికి వెళ్ళామండి
మనం ఒకరితో బయటికి పోయినాం అంటే అది తీసుకుందామా ఇది తీసుకుందామా నదిపెటి
ఆ ఏంటో అండి అసలు బయటికి పో అయితే వాళ్ళు వాళ్ళు అది కొ ఉన్నారంటే మనం ఇది న అట్లా కొంన్నావు ఇట్లా కొందాము అని అనుకుంటాము అదే ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటాము అండి
ఊ వర్షం పడుతుంద మీకీ
ఆ పడే ఆ
అ మ కిచ్చెన్ కులు ఏమో పడ్డాయా ఏడు ఏడున్నర ఆ టై లో ఇంకా రాలేదు వర్షం
ఓకే
ఈ ఏరియా ఎలా ఉంటుందంటే వర్షం వస్తేనే కరెంట్ వెళ్ిపోతుంది వస్తుందన్నమాట
అయ్యో హు హ ఇంకేంటండి
చెప్పాలి మీరే ఆ
ఇంకేమైనా సోలార్ గురించి ఏమైనా తెలుసాండి
సోల్ సోలార్ అంటే అదే కదా ఇంటీ పైన పేరు స్తారు కరెంట్ అబ్జర్వ్ చే సన్లైట్ వల్ల అబ్జర్వ్ చే కొని కరెంట్ ఇస్తుంది
హ అంటే దాని ప్రాసెస్ కానీ ఏమైనా తెలుసా అండీ
ఆ అంత తెలిదండి అసలికి అంటే జస్ట్ తెలుసు అది అబ్సర్వ్ చేసుక్ కుంటుది సన్ లైట్ న్యా తర్వాత ఎలక్ట్రిక్ సిటీ ప్రొడ్యూస్ చేస్తావి
హు హు
మీకు తెలుసా ప్రాసెస్ ఎలా జరుగుతది ఏంటి
ఆ సోలార్ అనేది ఇప్పుడు ఇక్కడ ఒక్కటే కాదండి ఇప్పుడు ఇ హౌసెస్ పైన ఒకటే కాదు పెట్టుకోండి పైగ అగ్రికల్చర్ ఈ చేేస్తాము అగ్రికల్చర్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి కదా కొన్ని పనికినికిరాని ల్యాండ్స్ ఏవైనా ఉంటేగిన అట్లాంటి ల్యాండ్స్ లో మన్స్ సోలార్ పెట్టుకుంటే ఎమౌంట్ జనరేట్ చేయచ్చు కదా
అవునవును
యూనిట్ కి ఎంతో ఇస్తుందండి గవర్నమెంట్ ఫైవ్ రూపీస్ అయినా రూపీస్ టెన్ రూపీస్ అయినా ఇస్తుంది హు
కంటే సోలార్ ఎలక్ ఎలక్ట్రిసిటీయే తక్కువ కదా అని అమౌంట్ అంటే బిల్ పడడం అవి తక్కువ అనుకుంటా
ఉహూ అట్లా కాదండి ఇప్పుడు మనము ఎట్లా అంటే అట్లా ఎట్లా తక్కువ అవుతుందంటే చెప్తాను చుడు పైన సోలార్ ఉంటది కదా సోలార్ అనేది లైక్ త్రీ త్రీ వేస్ వస్తుంది పై నుంచి త్రీ లైన్స్ దిగుతాయినమాట ఓటి ఏసీ ఇంకో డసీ కరెంట్ ఇంకోొటి లైన్ వస్తుంది అంటే సర్కు్యులేట్ అయ్యా లైన్ కిందక వస్తుంది కిందక వచ్చిన తర్వాత మనం మీటర్ ఉంటది కదా మీటర్ మామూలుగా ఇప్పుడు
ఇవే మన
కడతారు కదా ఆ దాంట్లోకి కనెక్ట్ చేస్తారు దాంట్లోకి కనెక్ట్ చేస్తారంండి మనకి ఇప్పుడు మనం సోలార్ది సోలార్ వా వాడుకోవచ్చు మనకి ఇంట్లోకి ఇంట్లోకి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు
అవును
ద్వారా వెనక్కి పంపిస్తాం కరెంట్ అర్థమైందా మనకు వచ్చిన కరెంట్ సరిపోయి మనకి ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ ఏమైతుందంటే మెయిన్ కరెంట్ కి వెళ్ళిపోతుంది
ఓకే
మనం రిటర్న్ మీటర్ లో నుంచి బయటకి ఎంత పోతుంది అనేది కల్కు్యలేట్ చేస్తుంది మీటరు కల్కు్యలేట్ చేసినప్పుడు మనకి కరెంట్ బిల్ వచ్చినప్పుడు కరెంట్ బిల్ కొడితే మనకి తక్కువ అమౌంట్ వస్తుంది మన ఇంటి నుంచి వెనక్ పంపిస్తాను ఇక్కడికి మెయిన్ లైన్ కి
మీరేమంటున్నారంటే మనకి ఎంత అవసరమయితే అంత కరెంట్ ని యూజ్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న ఆ కరెంట్ అంతా మనం వేరే చోటికి పంపి
అంటే గవర్నమెంట్ కి ఇచ్చేస్తున్నాము కాదండీ ఆ మీటర్ నుంచి బయటికి పోయిందంటే ఆ మీటర్ నుంచి బయటకి పోయిందంటే గవర్నమెంట్ కీ ఇచ్చేసినట్టే
అంటే మనం గవర్నమెంట్ కీ ఇస్తున్నాం కాబట్టి మనకి అమౌంట్
మనకి యూనిట్స్ అనేది తక్కువ పడుతుంది ఇప్పుడు మనకి టూ హండ్రెడ్ యూనిట్ సనుకో మనకి ఎంత మనకి ఒక ఫిఫ్టీ యూనిట్స్ అట్లా సోలార్ వేసుకున్నామంటే ఫిఫ్టీ యూనిట్స్ కాలుతుంది టూ హన్ డ్రెడ్ కాలేది అప్పుడు ఏమైతుంది మనం రిటర్న్ పంపించిన అమౌంట్ కూడా మైనస్ ఐతుంది
అందుకే మనకి ఫార్మింగ్ లో కూడా ఎక్కువ అదే యూజ్ చేస్తారు
మ్ అంటే ఇప్పుడు ఫార్మింగ్ లో ఫార్మింగ్ లో అట్లా కాదండి ఫార్మింగ్ లో ఎట్లా అంటే ఫార్మింగ్ లో డిఫరెంట్ అండి అసలు ఫార్మింగ్ కి దీనికి సంబంధం లేదు ఇంటిది అయితే
ఇలా వస్తుందా
ఇలా వస్తుంది అంటే మనకి రిటర్న్ పంపించేసి మనం తక్కువ చార్జ్ ఐతుంది ఇప్పుడు టూ థౌజండ్ వచ్చిందంటే కరెంట్ బిల్ మనకి టూ హండ్రెడ్ వస్తుంది మినిమమ్ చార్జ్ అట్లా దీని వల్ల సోలార్ వల్ల ఈ ఉపయోగాలు ఉంటాయి
నేను ఫార్మింగ్ లో కూడా పెట్టింటారు కదా ఇట్లా
అది ఫార్మింగ్ లోది ఎట్లాంటే అంటే ఇప్పుడు సబ్ స్టేషన్ ఉంటది కదా అండి
ఆ
ఫార్మింగ్ లో పెట్టాల్సింద పెట్టాలంటే మనకి ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర లోపల ఉండాల సబ్ స్టేషన్ ఏదన్న వన్ ఎకరా ఫ్లా సోలార్ పెట్టాలన్నా త్రీ కిలో వాట్ సోలార్ పెట్టాలన్నా త్రీ కిలో వాట్ యాచ్ వల్ గా పెట్టేది అక్కడ అది రీ జనరేట్ చేస్తుంది ఇది అంటే
ఇప్పుడు అదేదో టమోటలోకి ఇది ఎందుకు చిన్న చిన్న పెడతారు చూడండి ఇట్లా మొత్తం జస్ట్ ఇట్లా ఏమంటారు రేక్ పెట్టేసి చిన్న బొక్కలు బొక్కలు ఉంటది
ఆ
అంటే అదంతా ఎలక్ట్రిసిటీ అం అంటారు పైన క్లాత్ ఏస్తార్ రూమ్ లోపలంతా అది పెట్టింటారు
అది సోలార్ కాదండి అది అ అది అది అది ఏంటంటే నేను చెప్తా ఉండు అవి కవర్స్ అండి
పవర్సా ఆ వినపడుతుంది
కవర్స్ పరిచేసింటారు యాచ్ వల్ గా అది ఎందుకం అంటే ఇప్పుడు మీరు అంటున్నది ల్యాండ్స్ ల్యాండ్ పైన ఇట్లా బోదెల్లాగా చేసింటే కుప్పలు స్టయి
ఆ అవునవును తర్వాత పైన గ్రీన్ కలర్ మ్యాట్ చే సినటారు
ఆహా అది సోలార్ కాదండి అది ఎందుకంటే కాయలు కాయలు ఉంటాయి కదా టమోటా పళ్ళు అవి దెబ్బ తినకోక్ కోకుండా ఇప్పుడు భూమి పైన పడితే ఏమైతుంది పురుగులు చేరి చెడు పోతాయి కదా అందుకనేసి మన కవర్స్ పరిస్క్ కవర్ పైన ఉంటుంది కాయ డ్యామేజ్ అవ్వదు అని కవర్స్ పరుస్తారంండి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆ కాయలు తీయలా గాని అని అట్లా అట్లా ప్లాన్ చేసుకోని అట్లా
మళ్ళ దాంట్లో ఎలక్ట్రిసిటీ పెట్టరా
ఉండదండి
మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా చూసే పోల్లల్లోకి వెళ్తాం కదా అప్పుడు బయట అవన్నీ చూసి అంత ఎలక్ట్రిసిటీ ఏమో దాట్లో వెళ్తేషాక్ కొడుతుదేమో ఇలా ఇలా అనుకుంటుడి
లేదు లేదండి అది కవర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక పండు డ్యామేజ్ కాకోకు డా కింద కవర్స్ పరిచేసింటారు వాటర్ మిల్న్ కూడా అట్లా పరిచే ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ కాయలు కాసేది కానీ అట్లా ఎక్కువ ఫలితం వస్తుంది అనేసి కవర్లు పరిచేస్తారు అట్లా దానికి డ్రిప్ సిస్టమ్ వేసేసి బ్లాక్ చిన్న ట్రిప్పులు అంటే ట్రిప్ పైనైన తెలుసాండి మీకు ట్రిప్ ట్రిప్ వైరాం అంటారండి ఒో చెట్టు దగ్గర ఒక చిన్నగా అంట అంటే ఒక పాయింట్ ఉంటది దానిట్లో నుంచి డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ పడతా ఉంట వాటర్ చెట్ల చిన్న చెట్లకి దాన్ని
అన్నీ ఎట్లా తెలుసు అండి ఇన్ని విషయాలు ఎలా తెలుసు మీరు బైక్స్ గురించి చెప్పారు తర్వాత ఇవి చెప్పారుా ఇన్ని విషయాలు మీరు ఎలా అంటే సెర్చ్ చేస్తుంటారు ఏమన్నా గురించి తెలుసుకుంటా ఉంటారా
ఐడియా ఉందండి దానిలో అంటే చూస్తా ఉంటా చూసి దాంట్లో మైండ్ లో పెట్టుకుంటా ట్రిప్ ఇరిగేషన్ ఉంటార అంటడి డ్రిప్ ఇరిగేషన్ అంట అంటే మొత్తం డ్రిప్ సిస్ ం వేసేసి ఆ డ్రిప్ లో చిన్న చిన్న ఒక చెట్టు దగ్గర ఒక పాయింట్ పెట్టేసి పైప్ కి హోల్ వేసేసి కీ అక్కడ డ్రాప్ డ్రాప్ పడేద అట్లా చేస్తారు
ఓకే అంటే ఇప్పుడు మంచిగా వస్తంది విత్ త్తనం అనేది కూడా మంచిగా వస్తుంది
అంటే ప్రతి ఇప్పుడు మందులు నా ట్రిప్ ట్రిప్లేసి తక్కు తారు అంటారు ట్రిప్పు తొక్కుతారు అంటారు అంటే ఇప్పుడు డ్రిప్లు ఒక మోటర్ ఉంటది మోటర్ నుంచి ఏమైతుందంటే అది బోర్లు అంటారు కదండి బోర్ లో నుంచి మోటర్ వ వచ్చంటల్ బయట మోటర్ ద్వారా బయటికి వాటర్ బి ాము అట్లనే బయట ఒక మోటర్ ఉంటు ఉంటద అనమాట మోటర్ లాగా ఉంటది దాంట్లోకి డ్రమ్ములకి మ వేసి దాంట్లోకి ఒక పైప్ వేసేసి మోటర్ ద్వారా ్రిప్ ట్రిప్ ట్రిప్ ఉంటది కదా ట్రిప్పాలా పెద్ద పైప్ ఉంటదండి ఆలాస్ట్కి లాస్ట్కి దానికి చిన్న పైపులు కనెక్ట్ చేసింటారు
దాని వల్ల అది బాగా వస్తుది పంట అనేది మంచిగా పండుతుంది
పంట అనేది మంచి వండుతుంది ప్రతి ఒక్క చెట్టుకి వాటర్ వెళ్తుంది యి
అవును అ ఆ ఏమన్నా ఆ అది వేస్తారు చూడండి
ఐనాయ లేదా అట్ల మంతలీ ఒన్స్ చెక్ చేసుకుంటాంటే మనకి ప్రతి ఒక్క చె ఈ వాటర్ వెళ్తుంది ఉ మొక్క కూడా బాగా వస్తుందండి
ఓకే అండి ఓకే అండి బాయ్
హుమ్ బాయ్ అండి
మా యండి
హుమ్
అందరిడిక్